వచ్చింది వచ్చింది హలో ఏం చేస్త్ న్నావ్ జననీ ఏంది
ఊరికనే ఉన్నా నువ్
ఏం చేయలే ఏంది
అవున్
పర్లేదులే అయిన కూడా ఏం కాదు ఉ
తిన్నావా
తిన్లేదు నువ్వు
లేదక్క
ఏమీ
మా అక్క పెట్టలేదు నాకు క్యారేజ్ తెచ్చుకున్నాం క్యారీ అంతా తినేసింది
క్యారి జూడక్క కొంచెం చీ చూడు క్యారీ చూడు బా నేనే తినలే స్వామి నీకు నేనేం పెడతా అ ఇంకేమి
బోల్
కరెంట్ పోయిదాన్ని నాకు ఉక్కేస్తుంది
మీమన్నా చాలేస్తాందా అక్కడ ఇస్త
అయ్య ఏమోమారి తెలుసి చాలేస్తాంది నాకైతే ఉడుగా ఉంది నిద్రపోత నిద్ర పోయినాన లేదో అట్లా కరెంటు పోయింది నెలతారా ఉండొచ్చు కదా మ వచ్చింది నే నిద్ర కూడా పోయిన నేను రాసి ఇచ్చే పనులు సరి ఇచ్చే పనులు నాకు చెప్పోతే చల్
ఒక్కటే కానీ చాక్లెట్ తీసిస్తావా
వద్దు నువ్ ఏం దీసిన రాసే పనులేం చేయ నావి రాసేకి నాకు ఒళ్ళు బద్ద ఎందుకొ నేను రాయను
కొంచం గటిగా మాట్లాడు అంతే
ఏన్నా
ఏమే నీ అసైన్మెంట్ నై మీకు అయినా సరే ఎందుకో చాక్లెట్ ఇచ్చినా కోటి రూపాయలు ఇచ్చిన అసైన్మెంట్ రికార్డులు లే నేను బోను నాకే మీ అన్న రాశిస్త అనడు తెలుసా అసైన్మెంట్లా
మ్మ్ అది కాదు మే ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు నేను హాస్టల్లో ఉంటే హైదరాబాద్ నుంచి ఒక ఫైవ్ మినిట్స్ కూడా లేదు ఆ ఫైవ్ మినిట్స్ కోసం వచ్చేవాడు తెలుసా అ అసైన్మెంట్లు తీసుకొని రాసుకొని వచ్చేవాడు వారానికి ఎన్నిసార్లు వస్తన్నాడో
ఇన్ని రాయజు వాల అప
అమీర్పేట
రాజూ
కోచింగ్ సెంటర్లో అదే స్టూడెంట్స్ అంత బోయి కోచింగ్ నేర్చుకుంటారు కదా ఒక ఏరియా. ఆ అవును మెట్రో స్టేషన్ దగ్గరే
హ్మ్ హు
హ్మ్ ఆకలేస్టాంది హర్ని బా మాట్లాడవ్
నేను బాలేను తి
హుం హాజర ఏం చేస్తావ్ బైటి పొయ్యి నూన్ పెట్టనే
ఎవరు చూస్తారు క కవస్తే నుకున్నాడా
అయనా కూడా నాకు నూనె పెడితే ఎట్లో ఉంటుంది. ఇంకేంటి తమిళ్ ఊ అదే ఒకా ఒక కమెడియన్ ఉన్నాడు కదా వాళ్ళ కూతురు ఎంత బాగుంది కదా ఆ రెడిన్ కింగ్స్లీ అంట ఆయన పేరు. అంటే ఇప్పుడు ఒక రీల్ వచ్చింది చూడు పడుకొని నిద్రపోతాంటే నా ఫ్రెన్ నా ఫ్రెండ్ నా కళ్ల్కొచ్చిందని ఒక ఆయన డ్యాన్స్ ఏస్తాడు చూడు డ్రస్ ఓటి ఏస్కొని చూసావా వాళ్ల కూతురు బొమ్మలా ఉన్ ఉంటుంది అంత బాగుంటుంది అవును
నేనెప్పుడూ కనిపిస్తున
వీళ్ళకి ఎవరికో పెట్టిన ఉండు ఎతికి పెడతా ఇదేందో భలే ఉంటుంది. వాళ్ల కూతురు బాగుంది అందుకే అంటున్నా హ్మ్ నేనేనా ఉమ్ పెట్న చూడు రీలు ఇంకేంటి ఇంకేంటి గట్టిగా మాట్లాడు
మల్లస్తవా
ఏం చెప్పాలక్కా
అయనకు త్ర
ఆ
యాడుంది
బాగుంటుంది వాళ్ళు కూతురు నీకు ఇప్పుడు పెట్టినా చూడు రీల్ మళ్ళీ ఇంకొకటి వాళ్ళ కూతురు ఆ పాప ఓ బాగుంది కదా
ఆ అవును ఏమో
ఒక చిన్న డాల్ లాగా ఉంటుంది కదా అ వైట్ గా బుడ్డగా
మ్మ్
ఎన్ని రోజులుగా ఆ పాప ట్రెండ్ అయితాంది తెలుసా నవ్వు చూడలేదా
చూసిన ఎవరా అని ఉమ్ ఒక రీల్ కూడా రాక్షన్ చేసినారు కదా బొమ్మలా ఉంద ఆమె
తా వాళ్ళ నాన్న పోలికే కలర్ మాత్రం వాళ్ళ అమ్మది బుడ్డగా కదా ఉమ్
ఉమ్
బొమ్మ ఆ హా తేచ్చేయిదన్నీ ఆడుకుందాం కొట్టే సారు తిట్టేది పక్కన పెట్టు
హ్మ్ లాభా
ఉమ్ కానీ నచ్చిందా పాప ఎప్పుడు కానీ బాగలేని వాళ్ళకే పిల్లలు బాబుడతారు
ఓ సూర్య తాగు
ఎందుక
ఆగు చెప్తా
నవు గొనిస్తావా
హు హు
ఓ హా
హ్మ్.
ఇచ్చేస్తావా మాక్ ఓకే మళ్ళా. నాకే నాక్ అప్పుడు చెప్పు అదే మాట చూద్దాంలే. హ్మ్
పొద్దున్నే. చెప్పువా
ఆ
బ
ఇది ఏందిది. ఉంటే నాకు నాకే ఇచ్చేస్ ఇచ్చేయాలి అంతే.
పొద్దున్నా పొద్దున్నా. ఎలాంటి కోడ్ తీసుకున్నవ్.
హ్మ్. అప్పుడు నువ్వు ఏడుంటావో నేను ఏడుంటానో చూద్దాం. చూద్దాం.
ఉమ్.
ఇలాంటివి ఎన్నో అనుకుంటాం.
హు.
ధనుస్సు రాశి ధనుస్. తు రాశి పద్నాలుగు ఆదాయము పదకొండు వ్యాయము ఐదు రాజ్య పూజ్యము ఆరు అవమానము. కాదు నాకేం తెలుసా ఐదు ఐదు సంపాదిస్తా ఐదూ ఖర్చుపెట్టేస్తా ఏడు రాజపూజ్యం ఉంది ఏడు అవమానం ఉంది అంటే బ్యాలెన్సింగ్ ఎల్ హెచ్చేఎస్ ఈజికొల్ట్ ఆర్ హెచ్ ఎస్
మనము.
అదొస్తేనే నాకు భలే నవ్వొచ్చింది తెలుసా మొత్తం ఈక్వల్ మీ అన్నకు దరిద్రమేంది తెలుసా రెండు సంపాదిస్తాడు ఆ ఎనిమిది ఖర్చు పెడతాడు మిథున రాశో మకర రాశో ఆ మిథున రాశి. అంతే అనుకుంటా. ఆ ఎనిమిది. సంపాదిస్తాడు పదకొండు ఖర్చు పెడతాడు ఒకటి రాజ్య పూజ్యము ఏడు అవమానము.
అ.
అయ్యో ఎంత గోరంగా ఉందో పాపం. హ్మ్ హు. హా ను. ఎందుకు నాకు అన్నీ ఈ పా మొత్తం రీల్సే వస్తాండాయి. చూడు వరుసగా అవ్వే నా ఫీడ్ మొత్తం అవ్వే. అయిన బాంది నేన్ దిష్టి పెట్టేస్తానేమో
ఎందుకు మనమే పడేస్తే పాయా
మ్మ్
హ్మ్మ్ ఐనా ఎంత బాగుంది కదా ఎంత మంది దిష్టి పెట్టేసి ఉంటారో ఆ పాపకి హ్మ్ ఏరుళ్ల ఆ పాపదా
మ్మ్
పెట్నా చూడు వరుసగావే వస్తున్నాయి నాకు మ్మ్
చైనీస్
నువ్వు మరీ ఘోరంగా చైనీస్ వాళ్ళతో పోలుస్తావు నా ఫీల్డ్ లో కొన్ని రోజులుగా ఆ పాప ఇంకెక్కువ వచ్చిందివరు తెలుసా అల్లు సురేష్ అల్లు సురేష్ వాళ్ళ వైఫు చాత బడి చేసే కళ్లు ఎంతో కోపంగా ఇట్ ఇట్లా చూస్తూంది వాడు కామన్ హైనట్టు పెట్టారు కింద అయితే అసలు ఎవరిని ఎప్పుడు మనుషులు చూనట్టు ఫస్ట్ టైం భూమి మీద దిగినట్టు.
ఆమె ఫ్రెండ్.
కదా. బుడ్డగా ఉంది. హ్మ్. ఉహ్. కట్ చేస్తున్నా.